హలో
హలో ఆ అక్క
ఏం చేస్తున్నావురా
అక్క నేను చేస్తే కోడ్ మీకు వచ్చింది కదా మరి మీకెందుకు రావటామ్ లేదు
ఏమోరా ఏమో తర్వాత ట్రై చేద్దాం ఏం చేస్తున్నావు అయిపోయింద మూవీ
అ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది
హ్మ్ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు
అ అమ్మ వాళ్ళు ఫార్మర్ అంతే ఇంకా ఇంట్లో తోటలో పని చేసుకుంటుంటారు అంతే
హ్మ్
నేను ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా అక్క
అవునా
ఆ పీజి లో ఉన్నాను
హ్మ్
ఆ ఇంటి నుంచి ఇక్కడి వరకు వచ్చినాము ఒక అనంతపూర్ నుంచి చదువుకుందాము అని ఈ ఫీజ చూస్తే తప్పదు ఇంకా ఫీజ్ ఏమో ఫోర్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పినారూ అక్క వన్ ఇయర్కి కి వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి త్రీ లక్స్ ఫిఫ్టీ థౌజండ్
హ్మ్
ఆ ఇంకా ఫోర్ ఇయర్స్ కి ట్వంటీ లాక్స్ ఎంత వేస్ట్ చేస్తున్నానో అక్క నేనైతే అమౌంట్ నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్ ఉన్నాయా రా ఏం ప్లానింగ్స్ అక్క అదే భయం అయితుంది ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే చేసుకుందామని కంపెనీ వాళ్ళు ఇప్పుడే వస్తారంటక్క ఇంకా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి
ట్రై చే
ట్రై చే అయితది లేరా ఆ ఇంకా ఏదో ఒకటి చూసుకోవాలక్క హ అక్కడ ప్లేసెస్ ఏమ ఉన్నాయా నంది హిల్స్ నంది హిల్స్ ఉంది ఇంకా ఈషా ఫౌండేషన్ అని శివుడిది స్టాచ్యూ ఉంటంది అక్క
ఏదిరా అట్లా నైట్ టైమ్స్ చేస్తారు చూడు
వైటైన్స్ ఆ అంటే ఆయనది అది ఉంటది కదా స్టాచ్యూ
ఆ
ఆ ఎలా చెప్పంలే లైట్స్ అదంత వేసారు అక్క అప్పుడు బాగుంటుంది ఈవినింగ్ అంటే సెవెన్ నుంచి అలా సిక్స్ టూ సెవెన్ అక్కడ అంటే అదంత ఏవి వీడియో మాదిరి ప్లే చేశారు అక్క అంత
హు
అది దొడ్బలపూర్ అని అక్కడ ఉంటుంది అదే లైవ్ లో చూపిస్తారు కదే
హు
అ ఆ అక్కడికి వెళ్ళానక్క
హు
లైక్ అంటే ఆ నంది హిల్స్ ఈషో ఫౌండేషన్ తిరిగా ఇంకేమైనా మాల్స్ ఉం టాయి కదా
హు
మాల్స్కి వెళ్ళానక్క అంతే ఇంకేం తిరగలేద అంతా ఇంకా అది వండర్లాకి వెళ్ళాను ఒకసారి
హు
ఆ ఇంగ అంతే అక్క జర్నీస్ చెయ్యడం ఇష్టమేన నీకు
హు
ఆ ఎంత ఎంతగ తిరగాలనిపిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళు తిడతారని ఎక్కడికి పోవట్లేదు ఆ లేకపోతే బాగుంటుంది బయట తిరుగుతూ ఉంటే అంటే ఇప్పుడు ఇంకా కూల్గా ఉంది వెదర్ కూడ గాలి పెడు ఉంది
హు
ఈ వెదర్కి ఇంకా బాగుంటుంది చూసిరా ఇప్పుడు కాకుంటే మళ్ళీ అవును ఇంకా నాకైతే ఇదే అక్క ఈ హాలిడే లాస్ట్ అయిపోయింది ఇంక హమ్ అటు సైడ్ ఏమంత తెలియదుర అంటే మన వాళ్ళు వెళ్తారు గా మాకు ఫస్ట్ ఇయర్లో అంత తిరాగలే ఇప్పుడే అక్క మేము తిరుగుతుంది థర్డ్ ఇయర్ నుంచి అంతే
హు
ఆ ముందు ఏం తెలీదు ఫస్ట్ రో ఫస్ట్ టైమ్ ఏమో హాస్టల్లో ఉన్నాము ఇంకా ఇప్పుడంతా పీజీ
హు
ఆ కానీ బానే ఉంది అక్కడ నంది హిల్స్ అంతా బాగా మేఘాలు అన్నీ మరి ఇట్ల మాకు వీడియోలు పెడతారు కదా దీంట్లో రీల్స్లో అ
హ
ఆ అట్లంతా ఏమి ఉండదు మామూలుగా మనకి మంచు కురిసేలా ఉ ఉంటుంది మొత్తం
హ
అలానే ఉంటుంది అంత
బాగా ఎంజాయ్
బాగా ఎంజాయ్ చేయ్ ఆ ఇంకేముంద అక్క ఎంజాయి ఇప్పుడు అంతా ఇంకా చదువుకోవాలి కోడింగ్ అది ఇది అని రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి
హ
ఆ ఇంకా ఏదో హ్యాకర్ ర్యాంకు లీడ్ కోడని ఏవో ఉన్నాయి వెబ్సైట్స్ అది అంతా అవన్నీ చేసుకోవాలి అంట అక్క
హ
ఆ ఇంకేంటక్క మీరి మీరు ఎక్కడికి వెళ్ళలేదా తిరగడానికి అలా ఎంజాయ్ చేయలేదా అక్క మా డిగ్రీలో తీసుకెళ్ళినార వాళ్ళే తీసుకోని వెళ్ళార అక్క
ఆ అంటే డిగ్రీ కదా మాకు ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తారు
తీసుకెళ్తారు మ్
మేము ఉన్న చోట ఆటు దగ్గరలే ఏమనా ఫేమస్ టెంపుల్స్
ఫేమస్ టెం పుల్స్
అలా తీసుకెళ్లారు అంటే అటు కర్నూలు సైడ్గా అమ్మ మహానంది
మహానంది ఆ
అహోబిలం
అహోబిలం
అవన్నీ చూయించారు
చూయించారు టెంపుల్స్ కేనా వేరే దగ్గర తీసుకొని వెళ్లరా టెంపుల్స్ ఒకటేనా
ఆ టెంపుల్స్ కేేరా మ సార్ కొంచెం స్ట్రిక్ట్ అనమాట
స్ట్రిక్ట్ అనమాట హమ్
అంత దైవం
అంతా దైవ భక్తి
అహో
ఆ ఇంకేం అక్క కాలేజ్ బాగుంద అన్నిటిలో ఉ అన్ బాగుందిరా చెప్పక ఏమో చెప్తున్నావు
అన్నిటిల్లా చూసి
అన్నిటిలో చూసిన దాంట్లో ఆహో బిలం ఇట్లా పీక్ లెవల్
వెళ్ళవా నువన్
వెళ్ళావా నువు ఎప్పుడైనా లేదక్క మహానందికి ఒకకటి వెళ్ళా అక్క అంతే అది కూడా చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళి. పోయిన అంతే.
అవునా.
అవునా అక్కడి నుంచి మీకు దగ్గరే కదా. కానీ అంటే ఇంట్లో వాళ్ళు పిలుచుకొని పోరక్క ఇక్కడికి అంతేమ. మమ్మల్ని పోనివ్వరు వాళ్ళు వెళ్ళ వాళ్ళు పించుకొని పోరు. ఇంకంటే పొలం పని ఎక్కువ అదంతా ఉంటుందని ఇంకా అటు స అదే పని వాళ్ళకి.
హ.
ఆ. ఒక సారీ కూడా మూవీస్ కూడా అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడుైతే ఎక్కడికి పోలే ఇక్కడికి వచ్చాక బీటెక్. వచ్చాక కొంచెం అట్లా థియేటర్స్ కి పోయి చూస్తుంది.
హ. వాళ్ళ మన.
వాళ్ళు మనల్ని ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళు భయపడతారు మా నాన్నయితే. ఇక్కడ నుంచి పోయ్యేక ఒక ట్రైన్ ఉంటుంది ఇంకా ఫార్టీ రూపీస్ అంతే అది ఏదో.
హ.
ఒక ట్రైన్ వేశారు అది దాంట్లో పోయినప్పుడే ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. ఈ నుంచి ఇంటికి పోయకె.
అందే జెస్.
అంతే చేస్తానే ఉంటారు ఎక్కడు ఉన్నావమ్మా ఏం చేస్తున్నావమ్మా. మళ్ళీ నిద్రపోయవు అట్లే లేవు మళ్ళీ. ఎక్కడన్నా అట్లే వెళ్ళిపోతామ అనిసి చేస్తూనే ఉంటారు అదే. అదే దీనికే ఇట్లా చేస్తున్నారు ఇంక బయటకి ఎక్కడైనా వెళ్తే ఇంక ఎన్ని సార్లు చేస్. సరే ఏమో.
హ.
ఆ. అంతేరా మనం ఎంత పెద్దయినా వాళ్ళకి చిన్న పిల్లలమే. ఆ. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటక్క.
నాకార.
నాకార.
చికెన్తో ఏ.
చికెన్ తో ఏ చేసి పెట్టినా మంచిగా తింటా. కరెక్టే అయితే. చికెన్ అంటే చాలు బతికేస్తామ్.
ఉ అంతే.
మొత్తం కోడి కోడి ఎప్పుడైనా తిన్నార అక్క లైక్ గ్రిల్ చికెన్.
లేదురా.
ట్రై చెయండి అక్క బాగుంటుంది.
చేస్తారా.
చేస్తారా.
మీకేమిస్.
మాకు బిర్యానీ అంతే అక్క మాకు కూడా అంతే చికెన్. ఇప్పుడు ఫిష్ ఫ్రై బావుంటుంది అక్కఅది ఎందుకొ తినబుద్ది అవుతుంది.
మీకు పిజీలో చే
మీకు పీజీలో చేస్తారా పీజీ లో ఆ చికెన్ పెడతారు అక్కా నిన్న నైట్ అదే. అంటే వెనస్డే నైట్ చికెన్ ఆ బానే చేస్తారు అక్క పర్లేదు. అంటే వీళ్ళు కూడా కడప సైడ్ వాళ్ళే అంటక్క ఈ పీజీలో వాళ్ళు. హా అందుకు మన తెలుగు వాళ్ళు కాబట్టి బానే చేస్తున్నారు.
హా అట్లై
ఇంకా సండే నైట్ బిర్యానీ పెడతరు ఎగ్స్ ఇస్తారు. ఫ్రైడే ఆ ట్యూస్డే. ఇంగా అంతే ఇంగా రోజు దోస, ఊ ఊతప్పము, పూరి ఆ ఇక్కడ బాగా పికిల్స్ కూడా పెట్టినారు అక్క వాళ్ళయితే మూడు రకాల పికిల్స్. ఆ అంటే మన సైడ్ వాళ్ళే కదా. ఆ అదే పా మాములుగా ఒక పప్పు చేసారు పచ్చడి ఒకటి మామూలుగా మనం చట్నీ లాగా చేసుకుంటాం కదా అక్కా వే వంకాయ్ వంక్ వేలతో లేకుంటే నార్మల్గా రోటి పచ్చడిలు అట్ల చేసి పెడతారు అక్క. మధ్యాహ్నం బావుం టుంది బొంగు బొంగులు అంటారు చూడు ఎల్లో కలర్
ఆ ఆ
మీరేమంటారు. ఆ అవి కూడా పెడతారు అక్క మధ్యాహ్నం. బామంచిగా చేస్తారు. మ్మ్ మా ఫ్రెండ్స్ దగ్గర విన్నా ఆ ఆ అదే కొన్ని దగ్గర ఏమో వేరె అంటరు.
మ్మ్
మీరేమంటరు అక్క దాన్లని
మేము గొట్టాలు అంటం.
ఆ ఓ కొంతమంది ఇంకా వేరే అంటారు. అది బోటీ అంటారంట ఇటు సైడు ఇక్కడ కర్నాటక.
ఆహా
మ్మ్ బోటీలు అంటే మామూలుగా మేకకి అవి మేక తో చేసారు కదా అచ్చి మటన్ని అంటారు కదాక్క ఆ అవును ఇటు సైడ్ అయితే ఇక్కడ ఏమో వీళ్ళు బోటీలు అంటే అవి అంట బొంగులు అవి గొట్టాలు సరే లేండక్క
మ్మ్ సరేరా
ఆ సరే. హలో హలో